ఆ ఏం చేస్తున్నారండి
ఏం లేదు మీరేం చేస్
ఏం లేదు బయట తిరిగి తిరిగి ఇప్పుడే వచ్చినాం
ఇంకా సౌండ్ ఇనబడుతాంది మరి
ఆ
సౌండ్ విన్బడతాంది చిన్నపిల్లల్లాగా
చిన్నపిల్ల కింద ఆ కింద పిల్లలు ఆడుకుంటాళ్లు షటిల్ ఆడుకుంటాళ్లు
అంటే మీది పైన్నా రూము
హా కింద మా ఇంటి ముంగట రూమ్ రూమ్వాళ్ళు రూమ్ వాళ్ళ పిల్లలు
అహ్ ఆహా
ఊహ్
హుమ్మ్ కాలెజ్ పోయినవా
ఆ పోయ్య ఇయ్యాల ఆఫ్డే హాఫ్డే ఇయ్యాట్కెల్లి ఇయ్యాటికెళ్ళి ఫిఫ్టీన్ డేస్ హాల్డె హా ఫిఫ్టీన్ గాదు ఎయిటీన్ డేస్ ఆఫ్డే
ఉహూ ఏంటిదది అది స్టార్టా హా హ ఇవ్వాట్నుంచా
ఆ ఇవాటి నుండి
మ్హూ ఫిఫ్టీన్ డేస్ అయిపోయినంక
ఆ ఫిఫ్టీనంటె ఎయిటీన్ డేస్ అయిపోనంక మళ్ళా వన్ వీక్ హాల్డే
వన్ వీకా
త్తం హాల్డేసే గని ఆ వన్ వీకంటే దగ్గర దగ్గరా ఓ ఫార్టీ ఫై నుండి ఫార్టీ నైన్డేస్ హాల్డేసే
ఆహా అప్పటి వరకేం క్లాసులు గిట్లేం జరుగుదా ఆహా
అ ఆ హా హాలిడేస్లనే ఇవి నడ్త్తానై మాకిప్పుడు ట్రైనింగున్ను ఇంటర్న్షిప్ అది పదిహేన్ రజులు ఇదిహేను రోజలు
హుమ్మ్ ఎళ్తవ మరి హ పోయినంక
ఇదయిపోయినంక ట్రిప్పు
ఎక్కడ దూరమా దగ్గర్న ఇప్పుడు చప్పా సరె సరే నువ్వు మళ్ళీ ఎందుకొ హ్ ఊ సరె సరె ఇంక ఎక్కడ తిన్లే ఇంక ఎక్కడదాకా తిరిగొచ్చిరు
మేమూ ఇందాకంటే కాలేజ్ పోయోచ్చినంక
ఎన్నింటి దాకా
మేమూ ఫైకి పొయ్యి ఇప్పుడే ఇందాకనే రూమ్కొచ్చినం అంటే మా ఫ్రెండ్ వాళ్ళ బండి ఖరాబయింది వాన్ బండి రిపేర్ వన్ది టే బండిలా చార్జరయిపె చఛార్జింగ్ అయిపోయింది ఆ ఛార్జింగ్ అర్ధగంట బెట్టీ ఇగ అక్కడ్నే నిలుచున్నం కొసేపు ముచ్చట పెట్టినం
ఊ అంటే బయటికెళ్ళినప్పుడూ టీ ఇట్ల తాగుతారా చాయ్ తాగుతరా
ఆ చాయ్ తిన్నం బయట ఫ్రైడ్ రైస్
హుమ్మ్ ఇప్పుడు మరి వంట చేసుల్లేదా
ఆ అంటే మేం కొంద ఏడుగురిట్లా ఆరుగురం బోయినం కనీ ఓ ఇద్దరమే దిన్నం మిగతా అందరూ తాగిల్లిట్లా జ్యూస్ లాంటివి పైనాపిల్ జ్యూసిట్ల ఉహ్
అవును వంట ఏసుకునుడే
ఉమ్
అది కర్రీస్
కర్రీసు బయట కర్రీ పెయింట్
ఉమ్ మీ ఇంకరైతే
ఇగ పోతేపుల్ పప్పు సాంబార్ ఆలుగడ్డ మిల్మేకర్ పచ్చడ
ఎట్ల ఇట్ల ఇగ ఇప్పుడు ఎంత కర్రీ అని తెచ్చుకుంట్రరు
అన్నిసుకడి అక్కడ కర్ర పెయింట్ల కొనుకోచుడు
అదే కొనుకో కొంటరు అంటే ఎంత అతుద ఒక గంటెడా ఎట్ల ఇత్తరు కవర్లు గట్టి ఉంటదా ట్వంటీ రూపీస్ కింతానికి గట్టి ఉంటందా కవర్ల
ఆ కస్ అంతే ఒకో గ రెండు గంటలు సామ్బర్ గంటతోని రెండు గంటలేత్తడు
ఆహ
ఇగ చికెన్ మటన్ లాంటివంటే గ్రామ్స్లో జోకిత్తడు వందకు వంద గ్రాములకు యాభై రూపాలు అరకిలో అట్ల పావు కిలకు నూటయాభై అట్ల చికెన్ మటన్ ఫ్రిష్ ఫ్రిష్ అంటే ఒక ముక్కేషి
షేబ్బాషార ఉమ్ ఉమ్ అంటే ఇప్పుడు మీరీంతమంది గదా అందరికిీ తెచ్చుకొనుడేనా
ఆ అందరిని దేచ్చుకోవుడే అంటే రొ అంటే వాళ్ళు మేము మధ్యాహ్నం వేరు వేరు ఉంటది అంటే నలుగురు వేరు ముగ్గురు వేరు మాది వేరే బాచ్ ఆళ్ళది వేరే బాచ్కి వాళ్ళ మన్నా వాళ్ళు తెచ్చుకుంటారుం మేము మా ముగ్గురు మందం మేము తేర్చ్చుకొంటాం ఉమ్ ఇగ వాళ్ళంటే నైటయి కి అందరం మిక్స్ ఏ అన్న కర్రీ అండుకుంటా నైటు కానీ ఇలా వీలయట్లేదు బయట
వాళ్ళు బయట తెచ్చుకునుడేన ఇవాళ
ఆ తినవర్ ఎత్తయినా పదీన్నర్ర అయితది గనీ ఈ అండే వరకు టైమ్ బడుతదిమల్ళ
ఉమ్ మరిట్లా వంట సామాను గిట్ల ఎవల్ దీసుకొస్తరు
వంట సామాన్ ఒకడు బయటకి పోతాడు ఒకడు అన్నం పెడతాడు ఒకడు కూర కూరండాలి ఒకడు కూరలు కోయాలి
బ్లాంక్
ఏడు గిట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క పని
అందరు మనిషికొక్క పని జేత్తరా
ఉమ్
ఉమ్ అంత సామాన్ తెచ్ ఇచ్చేటప్పుడుడబ్బులేట్లేసుకుంటరు మనిషి కొన్ని యేసుకుంటర నెలకొక్కరనా ఎట్ల
ఆ మనిషికి టూ హండ్రెడ్ యేసుకుంటం అవయిపోయిందంటే మళ్ళా టు ఆ వన్ మంత్ కాదు అంటే ఇగ ఇప్పుడు వేసుకుంటాం ఒక ఐదు రోజుల కాని రెండు వందలు వేసుకుంటాం మనిష అ తేసుకుంటే ఇప్పుడు అయిపోయినయనుకో ఒ అక్కడే ఒకరి దగ్గరయిపోయినంటె ఇంకో అట్లే పెట్టుడు టూ హండ్రెడ్ అందరి దగ్గర మళ్ళ ఎక్కితే మళ్ళ టూ హండ్రడ్ వేసుకుంటాం
ఉహు ఇవి అయిపోతంటే ఇస్తాంటార
మనిషికి టూ హండ్రెడ్ అట్లా ఒక నెలల దగ్గర దగ్గర ఒకనికి ఒక సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ పడుతది అది కూడా కరెంటు బిల్
అన్నోక్కసారి దెచ్చుకోవచ్చు గద మరి మీరు
ఆ సామాను ఒకేసారి తెస్తాం ఈ ఒక కూరగాయలు అవి ఇవి రో రోజు రోజుకీ ఇట్లా పెరుగుతాయి
ఆ హా తినబుద్ధి అయినప్పుడు చీకెను
ఆ చికెన్ చికెన్ కే ఇప్పుడు కేజీ త్రీ హండ్రెడ్ ఉన్నది
ఆ ఆ ఎగ్స్ గిట్ల తెచ్చుకుంటార
ఉం ఎక్స్ పొద్దున
ఆ పొద్దునెమన టిఫిన్ జేసుకుంటరా వంటనే జేసుకుంటర పొద్దున గూడా
వంటలేదు జస్ట్ పోవుడే కాలేజీకి పోవుడే మధ్యాహ్నం ఉను నైటే
మధ్యాహ్నం వచ్చనాంక వంట చేసుకొని తింటారా
లేద్ లే పొద్దున రైస్ వెట్టుకోనింకా రైస్ కుక్కర్ల వెట్టి కాలేజీ కి పోతాం ఇగ
ఆహ ఆహ వచ్చేటప్పుడుగా కర్రి పక కర్రీ దేచ్చుకోనీ దినేత్తరా
ఉ అంతే
ఊహు ఇవాళ ఏం దెచ్చుకున్నరు మరి మధ్యాహ్నం
ఇయాళ మధ్యాహ్నం మేము బయటనే తిన్నాం ఈయాళ చపాతి ఈయల పొద్దు రైస్ పేట్టుకోలే అయితే కాలేజ్ కి ఏటికే అని చెప్తే పోయినం
ఆహా ఈగ అయిపోయిన వెంటనే అక్కడనే తినేసిల్లా
ఉమ్ ఆడ్నే బయటనే తినేసి ఆచ్చినం రూమ్నే పడుకున్నాం
ఉమ్
రేపటికెళ్లి మార్నింగే బేట్టుకోవాలి
హ్మ్మ్ మ్ పెట్టుకొని పోతే కొంచెం వచ్చిన వెంటనే తినడానికి వీలైతదీ
ఆ
ఆ రైస్ వెట్టుకొని వోతే అచ్చిన వెంటనే తినొచ్చు అంటనా
ఆ అంతే
హ్మ్మ్ మరి ఇది అయిపోయినంక పోతవ ఇంటికి హాలిడేస్ కు
హలిడేస్ పోవల్న్నా పోవద్ద అనీ జూత్తన్న ఇగ అదే అంటే ఫ్రెండ్స్ అందరం కలిసి చెప్పి ఇట్లా పోదాం మహారాష్ట్రకి పోదాం అని చెప్పన్నారు ఓ తొమ్మిది పదిమందయితరు
ఉహు
మనిషికి ఐదు వేలు ఐదారు వేలు
అమ్మా ఎన్నిడే ఎన్ని రోజులు
నాలుగు రోజలు
నాలుగు రోజులు మనిషికి పదివేలా ఐదువేలా
మనిషికి ఐదు నాలుగంటే నాలుగైదు నాలుగుగంటే ఒకటే ప్లేస్ కాదు ఒక అక్కడ దగ్గర అ
ఇగ అక్కడ అక్కడ ఇగ దగ్గర దగ్గర ఉన్న ప్లేసులన్నీ చూసీ వస్తారు
ఉమ్ అంటే ఒక సర్కిల్ ఒక అంటే నాసిక్ దేవ్ అలా ఒక ఐదు దేవుని ఉన్నయ్ మహారాష్ట్రలా టెంపుల్స్ ఉన్నయ్ పెద్ద పెద్దయి
సరే సరే సరే గాని ఇంట్లో పర్మిషన్ దీసుకున్నావా
లే లే తీసుకోవాలే ఇప్పుడే చెప్పినా ఆల్రెడీ తిరుపతికి పోతా అని చెప్పినా ఈ తిరుపతికి పోయే ముందు ఇటు పోయి అటు పోతా అని చూత్తనా చెప్పిన ఆల్రేడీ వీళ్ళు తిరుపతి పోత అన్నారు ఇంట్ల
సరే సరే మళ్ళ మళ్ళ అనకది
ఉహ్ మ్
సరే సరే మరి ఒప్పుకుంటాడా మీ డాడీ
ఒప్పుకుంటడు తిరుపతి అంటే జాతరలే గదా
అంటే అటులేదు జాతర ఆ జాతర కాదు ఇటు పోతరు గదా అని
అ లేదు లేదు అంటే జస్ట్ అటు దిక్కు ట్రైన్ల బోయి ట్రైన్ల వచ్చుడు గదా
అంతేనా
ఉమ్ ట్రైన్ ల బోయి ట్రైన్ ల వచ్చుడే అక్కడ ఏ బస్సులే మొత్తం బస్సులు ఇట్లై అంటే బస్సుకు తక్ తక్కువ చార్జెస్ అని జెప్పి అన్నరు ఇగ బస్సులల్లనే అక్కడ బస్సు మీరు గూడ
ఆహా ట్రైన్ దిగిందంటే బస్సులల్లనే
ఉమ్ మొత్తం బస్సే అంటే బస్ ఇగ ఒకటే బస్సు వాళ్ళే తీసుకపోతరన్నట్టు అట్లా
ఆహా మీరిగ ఏ ప్లేస్ అంటే ఆ ప్లేస్ కు దీసుకెళ్తరు గావొచ్చు
ఉమ్ అవి పొద్దుదాంక తిరిగే బస్సు లే కానీ మేము ఇగ నాలుగు రోజులు పట్టినా ఒక రోజు రెండు ఒక రోజు రెండు అట్లా
ఆహా అట్లా పెట్టుకొని ఇగ రో ఒక రోజు రెండు ఒక రోజు రెండు నిమ్మళంగా జేసుకుంటా యెళ్తరా
ఉమ్ అంతే
ఉమ్ హు
అటు అయి పోయివచ్చినంక తిరుపతి ఒక ఐదుగురం బోతాం తిరుపతికి తిరుపతి అరుణాచలం
సరే సరే
ఉమ్ హు
ఉమ్ పెట్టుకున్నారా మరి ఇప్పుడు రైస్
ఆ పెట్టింది
ఉమ్ నీదేం పని నీదేం పని రైస్ పెట్టెటప్పుడు నువ్ చేసే పనేంటిది మళ్ళ
ఇగ రైస్ ఒక్కటే పట్టిన ఏంలేదు వాడు ఒకడు రైస్ పెట్టి వాడే కర్రీ జేస్తడు
తిన్న వెంటనే ప్లేట్లు ఎవరీ వాళ్ళయై కడుకుంటారా
ఆ ఎవన్ది వాన్దే ఎవన్ది వాడే రైస్ పెట్టినోడు రైస్ ఇగా
ఆహా రైస్ పెట్టినోళ్ళు గంజు గడుగుతరు మిగతొల్లు యేవళ్ళ ప్లేట్ వాళ్ళేనా
ఉమ్
ఆ రోజొక్కల్లు గడు
ఆ రోజుకొక్కరు
ఉమ్ అందరికి వంట చేసారా చేయొచ్చుడే చేసే వచ్చిన అందరికి వచ్చా వంటలు ఉమ్
గురు
ఉమ్ హు సరే సరే మరి ఉమ్ సరే ఇంటి గిట్లా ఫోన్ జేసిన అమ్మోల్లకు గి
ఇంకా చెయ్యలే చేయ్యాలి నైట్ వరకు నై
ఎప్పుడు నైట్ పడుకునే ముందు చేత్తావా
ఆ మా అమ్మ చేత్తది
ఉమ్మ్
ఏమా బిజీ
సరే బాయ్
ఆ బాయ్ స్
కట్ అయితలేదు నీ
క కట్ అయితాలేదు ఎంది ఎ ఏం చేస్తున్నావ్ హలో
హలో
ఆ కట్ జేయ్ కట్ అయితలేదు
నా గూడ కట్ అయితలేదు
అయ్యో